ఆఆ
హలో చెప్పండి ఈ రోజు మీరు సంక్రాంతి సెలవుల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అడుగుదాం అనుకోని తెలుసుకుందాం అనుకుంటున్నాను మీకు ఏ పడగంటే ఎక్కువ ఇష్టం
ఆ నాకు సంక్రాంతి అంటే ఇష్టం అండి
ఇంకా అండి
దీపావళి
మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి సంక్రాంతి
చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా
చెప్పండి ఒకసారి వివరించండి అంటూ ఒక్కొక్కలు ఒకొక్క స్టైల్లో చేసుకుంటారు కదండి
అవునండి ముందు మూడు రోజులు మూడు రోజులు మూడు మూడు జతలు కొత్త బట్టలు వేసుకుంటామండి
మ్మ్
ఆ తర్వాత ఫస్ట్ పొద్దున్న లెగ్గానే తలస్నానం చేసి భోగి రోజున దేవుడు దన్నం పెట్టుకుని అలాగే మంన్ భోగీ మంట దగీరికి వెళ్ళి పిడకలయి వేసి అక్కడ మంట దన్నం పెట్టుకొని పొట్ట తట్టుకొని వచ్చి
మ్మ్ మీరు పల్లెటూరులో ఉంటారండి
ఆ అవునండి
పిండి వంటల అన్నీ చేసుకుంట టారండి బాగా
ముక్కలు పిండి వంట్లో అలాగే సంక్రాంతి రోజు ఫస్ట్ంలో తింటామండి స్నానం చేయగానే పూజ అవగానే ఇంట్లో
అదేమైనా ఆశారం అండి
తినడం ఆచారమండి
ఆ
మీరు అలా చే నెస్ట్ ఇంట్లో నచ్చిన పిండి వంటల అయ్యి చేస్తారండి మీ ఏది కావాల ది ఏది కాలతో అది వండుకని
ఉమ్
ఆ ప కోడి పందాలవి చూద్దామండి అలాగే సంక్రాంతి రోజ హౌస్ గేమ్ కూడా ఆడతామండి మొబైల్ లో అదే టీవీలో చూసి టీవీ లో హౌసింగ్ గేమ్ కూడా ఆడతామండి
అవి నిజంగా వస్తాయిండి ఫ్రై ఇలు విన్వతే
ఆ వస్తాయండి
మీరు ఎప్పుడైనా గెలుచుకున్నర అలాగా
లేదండి ఎప్పుడు అలాగే భోగి రోజున సంక్రాంతి కనుమ మూడు రోజులు ఎవరైనా అవి కోస్తయ్ బోక్ ఈరోజున వెళ్తామండి గోబ్బిలు
చిన్నపిల్లలకు పోస్తారా అండి ఇంకా అండి ఇంకా విశేషాలు
కోడి పందాలువి కొతే ఇట్ రకరకాల వంటలో
మీకు కోళ్ళవి ఉన్నాయండి పెంచుకుంటారా బాగా
ఆహా అలాగే మంచి మంచి రంగు రంగులు ముగ్గులే యేత్తామండి మూడు రోజులు మూడు రకాల ముగ్గులు అలాగే కనుమ రోజు మా ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం పెద్దలకి
కనుమ రోజు ఎందుకు పెట్టతారండి ముందు రోజులు పెట్టుకోకూడదా అండి
కాబట్టి ఆ రోజు ఎట్టుకుంటామండి బట్
ఓ
సంక్రాంతి రోజు మేము మన ఇంట్లో పెట్టుకుంటామండి.
హ్మ్
హ్మ్ మీరు ఎలా చేసుకుంటారండి మీరు ప్పండి
మేమైతే మేము కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇంచుమించు మా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తామండి. కజిన్స్ అందరూ వస్తారు. బయటకు వెళ్తాం. సినిమాకి వెళ్తాం. చేసిన స్నాక్స్ అన్ని తింటాం ఏంటండి
సినిమాకెళ్తారా అండి
ఆ వెళ్తామండి కజిన్స్ తో బా ఎంజాయ్ చేస్ స్తమండి మళ్ళీ ఆ మూమెంట్స్ రావు కదండి.
ఆ అవునండి మళ్ళీ టీవీలో వేసిన ప్రోగ్రామ్లు అయి బా చూత్తామండి.
ఆ మేము కూడా చూస్తామండి
మూడు రోజులు బావుంటదండి హడావిడిగా ఉండేయండి.
ఆ అవునండి ఇంకా ఇంకేం ఇంకేమి ఇష్టమండి మీకు ఫెస్టివల్స్ అంటే మీరు ఎక్కువగా ఏం లైక్ చేస్తారు ఏ ఫెస్టివల్ ని
దివాలి అండి
దివాలి అండి ఎందుకండి
క్రాకర్స్ అయి ఇ ఏం చెప్పాలి క్రాకర్స్ అయ్యి కాలుస్తాం కదండి బావుంటది అలాగే నైట్ టైమ్ దండం పెట్టుకుంటాం కద లక్ష్మీదేవికి అదోటి దసరా కూడా బావుంటదండి నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటం దసరా ఆంధ్రాలో బా చేత్తారు దసరా అలాగే వ లక్ష్మీరథం వినాయక చవితి ఇంకా బావుంటదండి వినాయక రుక్మ ఈదిలో నిలబెడతారు బాధతారు
ఊహూ
ప్రతి రోజూ పూజా అది బావుంటది అలాగే
మీ మీ వీధిలో నిలబెడ తారండి దేవుణ్ణి ఎవ్రీ ఇయరు
ఆ నిలబడతరండి ఎవ్రీ ఇయర్ నిల బెడతారు బా చేస్తారండి ఆంధ్రాలో ఆంధ్ర వినాయక చవితిలు కూడా చాలా బా చేస్తారండి
ఆ విన్నానండి నేను కూడా
ఇప్పుడు వచ్చేది కూడా బా చేస్తారండి ముందు రోజు ఊరేగింపు ఉంటది తర్వాత రోజు కూడా బా చేస్తారండి అది బాన్ టుద్ది అలాగే మన గుడుల్లో జార కూడా
ఉమ్మ్
పన్నెండు పదిహేను రోజుల పాటు బా చేస్తారండి
చూస్తున్నామండి రీల్స్ అన్నీ తెగ వస్తున్నాయి
పన్నెండు సంవత్సరాలుకు ఒకసారి కదండి
ఆ అవునండి
బా చేస్తున్నారండి
హ్మ్ ఇంకేం ఇంకా చెప్పండి మీకేం ఫెస్టివల్స్ ఇష్టమో
ఇంక ఉగాది ఇష్టమండి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇయన్నీ ఇష్టమండి ఫెస్టివల్స్ అండి
ఉమ్మ్
రీసెంట్ గా హోలీ అయ్యింది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీరు
హోలీ అయితే మేం ఏం పెద్దగా చేసుకోలేదండి ఎందుకంటే మా కజిన్స్ అందరూ బిజ్ జీ అండి అందుకని కలుసుకోక చేసుకోలేదన్
మి ఆ ఆ
మీరెలా చేసుకున్నారండి
చేసుకోలేదండి
ఎందుకండి
ఇంట్రెస్ట్ లేదండి
ని
సంక్రాంతి అయితే బా చేసుకుంటామండి
ఊ మీ చుట్టాలు అందరూ వస్తారా అండి
ఆ వస్తారండి
అందరితో బా ఎంజాయ్ చేస్తారా ఏమేం పిండి వంటలు వండుకుంటారండి
అండి అరిశెలు‌ జంతికలు సున్నుండలు పాకుండలు ఏ వొండుతారండి ఇంట్లో మీరు ఇప్పుడు పా షాకాలం ఓడియాలెట్టుకు
ఊమ్మ్ ఈ రోజుల్లో కూడా ఒడియాల్ ఏంటండి బయట దొరు అంతే కదండి
బయట కాదండి మాది పల్లెటూరు అండి మేము అన్నీ పెట్టుకుంటామన్.
పల్లెటూర్లోయినా పెరిగింది కదండి టెక్నాలజీ అక్కడ కూడా దొరుకుతాయి కదండి
టెక్నాలజీ కదండి ఆరోగ్యం కావాలంటే ఇంట్లో యి తినాలండి
ఓ
బయట ఫుడ్ ఎక్కువ తినకూడదండి ఇంకేంటండి
ఇంకేంటండి సమ్మర్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు
సమ్మర్ నా
మ్ మీ కజిన్స్ ఎవరైనా వస్ స్తారా బా ఎక్కడికైనా వెళ్తారా ఏదైనా ఊరుకి స్ సెలవులకి హాలిడేస్కి
ఎవరూ రారండి ఇంట్లోనే ఉంటామండి ఆఫీస్కి వెళ్తానండి అంతేనే
ఆహా
మీరండి మీర్ ఎలా ఎంజాయ్ చేస్తారండి హాలిడేస్
మీమే ఏముందండి అలాగే రోజు వెళ్ళిపోతాయంండి మేమేమి ఎంజాయ్ చేయ్యమండి ఎక్కువ
మిక్ సంక్రాంతి కి ఎన్ని డేస్ ఇత్తరండి హాలిడేస్
మాకు ఒక వన్ వీక్ ఇస్తారండి
ముగ్గులవి బా పెడతారండి మీరు ఇంటి దగ్గర
ఆ పెడతాంవండి
ఆ ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయడం గానీ కాలేజ్ లో గానీ
ఆ చేస్తామండి అన్నీ, మేము మంచి మంచి ముగ్గులు వేసుకుంటామండి అన్నీ మీర్ ఏస్ తర ముగ్గులు మీక్ వచ్చా
నాకు రావండి
రావండి
వచ్చాను అంత అంత ఎక్కువ కాదు కాని పర్లేదండి
ఆహా మీకు ఎప్పుడైనా వచ్చిందండి ముగ్గులో ఫస్
రాలేదండి
ఉమ్
పార్టిసిపేట్ చేయలేదండి
ఆహా
మీర్ చేసారండి
ఆ నేను చేసానండి నాకు వచ్చినాయి అండి
ఆహా వచ్చినాయండి
ఆ
ఇంకెలా సెలబ్రేట్ చేసుకున్నాండి సంక్రాంతి మీ కాలేజ్ లో, ఏమైనా సంక్రాంతి ఏమైనా ఏత్తరండి భోగమంట లాంటివి.
మా కాలేజ్ లో అయితే భోగమంట అన్ని ఏస్తారండి ట్రెడిషన్ తీసుకొచ్చి మంచిగా సెలబ్రేట్
పరిదసు రావడం గంగలు ఎన్ని అప్లయింది మీకు
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మొత్తం అన్ని సాంప్రదాయం మర్చిపోతున్నారు కాబట్టి అవన్నీ ముందుకు తీసుకొచ్చి అన్ని సెలబ్రేట్ చేసి చూపిస్తారండి
అవునండి
అవునండి ముగ్గులు పోటీలు
అదిదాసులు గొబ్బమ్మలు జానపతి జానపతి గేయాలో కోడి పందలో బొమ్మల కోళ ఆడతా వస్తారండి మీకు
ఆహా అదేం పెట్టరండి క్యాట్ వాక్ అవన్నీ పెడతారండి అబ్బాయిలక అయితే పంచులు కట్టుకొని క్యాట్ వాక్ చేయడం అమ్మాయిలు అయితే ట్రెడిషన్ల్ గా రెడీ అవ్వడం అన్ని పెడతారండి
ఆహా అవునంద ఐదుకు సల రజతా
అవునండి
ప్రైజెస్ కూడా బాగా ఇద్దరూ అయితే
ఆ ఇస్తారండి
మంచి హడావిడిగా ఉంటదండి రోడ్డు మీద కూడా సంక్రాంతి రోజు నైట్ లో
అవునండి ఎవరు రకాల ఎంజాయ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటందండి అవునండి
బందరోటి
కోడి పందాలు గాలిపటాలు
పటాల దగ్గర వస్తారండి
ఇంకా చాలా ఆటలుంటాయి కదండి నేను అయితే కోడి పందాలు
ఆ పిండి వంటలు
పిండి వంటలు
సినిమాలో రెస్టారెంట్లకి
అన్నన్ని తిరిగి ఎంజాయ్ చేస్తారండి ఆ త్రీ డేస్
అవునండి
చవగానే మళ్ళీ అందరు డల్ అవుతారండి వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి కదా అని మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారండి వెళ్లి
మీరు అల్లేదండి ఎప్పుడ మా ఫ్యామిలీ తోట ఉంటానండి
మరి మీ ఆఫీస్ లో ఎలా సెలబ్రేట్ చేస్తారండి సంక్రాంతి
నేను అప్పుడుకి ఇంకా జ సంక్రాంతి ఏమి ఉండదండి నార్మల్ లాగేనండి మా
ఆహా
దగ్గరే కదం మూడు రోజలు ఇచ్చారండి లీవ్ అదే హాల్ వీక్ ఆఫ్
ఉహు ఉహు
ఎన్ని ఉన్నాయి ఇట్లే హు అల్లరండి ఓన్లీ ఊర్లో జరుపుకోన్నాం త్రీ డేస్
ఉహు మీ ఊర్లో బాగా చేస్తారండి మరి మీరు మీ అమ్మ అమ్మ వాళ్ లు ఊరు గట్ట వెళ్లరండి సంక్రాంతి
ఉమ్మలు ఊరు పక్కననండి అయ్య ఇంటి పక్కనే వెళ్ళపోతానండి రోజు
ఆహా
సరేనండి అయితే ఉంటదండి
ఆ సరే అండి